అంతే అండి ఏంటి ఈ రోజు లంచ్ బాక్స్ లో ఏదో కొత్త వంటకం తెచ్చినట్టున్నారు సువాసన అదిరిపోతుంది
నమస్తే అండి ఏం లేదు ఈరోజు ఇంట్లో జొన్నరొట్లు పచ్చిమిరపకాయల పచ్చడి చేసారు ఈ మధ్య కాస్త ఆరోగ్యకరమైన ఆహారం తిందామని తిందామని అలవాటు మార్చుకున్నాను
అబ్బా చాలా మంచి పని చేశారండి ఈ రోజుల్లో జొన్నరొట్టెలు సజ్జరొట్టెలు తిండం చాలా అరుదయిపోయింది అందరూ వైట్ రైస్ లేదా మైదా తో చేసిన వస్తువులకే అలవాటు పడిపోతున్నారు
అవునండి నాకు ఒకప్పుడు రోజూ అన్నం తినకపోతే ముద్ద దిగేది కాదు కానీ ఈ మధ్య ఒంట్లో కొంచెం బద్దకం బరువు పెరగడం గమనించి డాక్టర్ ని కలిసాను ఆయనే చెప్పారు మనం తినే ఆహారంలో పీచు పదార్ ర్థం తక్కువైపోవడం వల్లే ఇవన్నీ వస్తాయని
నిజమేనండి మన తాతల కాలంలో వాళ్ళు రాగులు సజ్జలు జొన్నలు ఎక్కువగా తినేవాళ్ళు అందుకే వాళ్ళు ఎనభై వచ్చిన ఎంతో దృఢంగా ఆరోగ్యంగా నడిచేవాళ్ళు మనమేమో ముప్పై ఏళ్ళకి రాకముందే మోకాలు నొ ప్పులు షుగర్ అని తిరుగుతున్నాం
కరెక్ట్ గా చెప్పారు టెక్నాలజీ పెరిగి లైఫ్ ఈజీ అయిపోయింది గానీ శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది దానికి తోడి ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక మన ఆహార అలవాట్లు ఇంకా దారుణంగా తయారయ్యాయి
అమ్మో అవునండి శనివారం ఆద్ ది శనివారం వస్తే చాలు వంటకానికి బద్ధకం చేసి వేసి ఫోన్ లో ఆర్డర్ పెట్టేసుకున్నారు పిజ్జాలు బర్గర్లు ట్రైడ్ రైస్ లు అన్నీ మైదా ఆర్టిఫీషియల్ రంగులతో చేసినవే పిల్లలు గూడా వాటికే ఎక్కువ ఇష్టపడుతున్నారు
నిజమే ఒకప్పుడు పిల్లలకి సాయంత్రం స్నాక్స్ అంటే ఇంట్లో చేసిన మురుకులు లడ్డూలు లేదా వేరుశెనగ పట్టీలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో చిప్స్ ప్యాకెట్లు న్యూడిల్స్ అలవాటు చేసేసారు వాటితో ఉండే కెమికల్స్ వల్ల చిన్న వయసులోనే పిల్లలకి యాసిడిటీ వస్తుంది
అవును ఆ ప్లాస్టిక్ ఫుడ్స్ అన్ని నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు కదా అవి కడుపులోకి వెళ్తే లేనిపోని గ్యాస్ సమస్యలు అల్సర్ లు వస్తున్నాయ్ పైగా ఈ మధ్య బయట హోటల్స్ లల్లో వాడే నూనె కూడా అస్సలు బాలేదని న్యూస్ న్యూస్లో చూశాను
అవునండి ఒకసారి వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ మరిగించి వాడుతున్నారు దాని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అందుకే ఎంత బిజీగా ఉన్నా కాస్త ఓపిక చేసుకొని ఇంట్లోనే వండుకొని తినడం చాల ముఖ్యం
కరెక్టే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఆఫీస్ ఒత్తిడి వల్ల పొద్దున్నే లేచి అన్ని రకాల వంటలు చేయడం వాళ్ళకు కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది
అది కూడా నిజమేనండి అయితే దానికి ఒక చిన్న ప్లానింగ్ చేసుకోవచ్చు వారానికి సరిపడా కూరగాయలు ముందే తెచ్చుకొని కొన్ని రకాల పొదుపు చేసి పెట్టుకొని వంట త్వరగా అయిపోతుంది వారంలోనే కాస్త టైం కేటాయిస్తే సరిపోతుంది
మంచి ఐడియా ఇచ్చారండి అసలు మనం తినే ఆహారంలో ముడిధాన్యాలు చేర్చుకోవడం ఎలాగో కొంచెం చెప్తారా నేను ఇవాల్టి నుంచి మా ఇంట్లో ప్రయత్నిస్తాను
తప్పకుండా అండి మొదట్లోనే పూర్తిగా అన్నం మానేయాల్సిన అవసరం లేదు వారంలో రెండు రోజులు రాత్రి పూట అన్నానికి బదులుగా కొర్రల అన్నం గాని రాగిజావ గాని తాగడం అలవాటు చేసుకోవాలి ఉదయం టిఫెన్స్ లో నార్మల్ గా దోశ కాకుండా జొన్నపిండి లేదా రాగిపిండితో దోషలు చేసుకోవచ్చు
వినడానికి బానే ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చిన్న అనుమానం ఎందుకంటే ఇంట్లో పిల్లలు రుచి లేకపోతే అస్సలు ముట్టరు కదా
హహ మొదట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది గానీ అలవాటైతే అదే బాగుంటుంది రాగిపిండితో కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి రొట్టెలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది యూట్యూబ్ లో చూస్తే ఇప్పుడు ఇలాంటి హెల్తీ వంటలు చాలా రకాలు చూపిస్తున్నారు
అవును ఇంటర్నెట్ లో ఇప్పుడు ప్రతి దానికి రెసిపీలు దొరుకుతున్నాయి టెక్నాలజీని ఇలాంటి మంచి విషయాలకు వాడుకోవాలి సరేగాని ఈ మధ్య చాలా మంది ఆర్గానిక్ కూరగాయలు బియ్యమని కొనుక్కుంటున్నారు కదా దాని వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా
ఉపయోగం అయినా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం పండించే పంటల్లో కెమికల్స్ ఎరువులు పురుగుల మందులు విపరీతంగా వాడుతున్నారు ఆ విషాన్నే మనం రోజు తింటున్నాము ఆర్గానిక్ విషయంలో ఆ భయం ఉండదు కానీ ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి
అవునండి సామాన్య మీడిల్ క్లాస్ వాళ్ళు ఎంత ధర పెట్టి రోజు ఆర్గానిక్ వస్తువులు కొనడం కష్టమే అందుకే కనీసం మనం తెచ్చుకున్న కూరగాయలను వన్ డే ముందు కాస్త ఉప్పు నీళ్ళల్లో లేదా గోరువెచ్చ నీళ్ళల్లో కడిగితే ఆ మందుల ప్రభావం కొంత వరకు తగ్గుతుందని విన్నాను
చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు అలాగే రాత్రిపూట పడుకునే ముందు హెవీగా తినడం కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది బిర్యానీలు హెల్ హైడెన్స్ రాత్రి తొమ్మిది పది గంటలకి తిని వెంటనే పడుకుంటారు దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది
అవును రాత్రిపూట ఎప్పుడూ తేలికగా అరిగే ఆహారం తినాలి ఎనిమిది గంటల లోపు తింటే భోజనం పూర్తి చేసే చే చేస్తే మంచిది అప్పుడే మన శరీరానికి గుండెకి సరైన విశ్రాంతి దొరుకుతుంది దాంతో పాటు రోజులో తాగే నీటి పరిణామం కూడా చాలా ముఖ్యమండి
కరెక్టే చాలా మంది నేలకు బదులుగా ప్యాకెట్లలో దొరికే ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారు అది వంద శాతం నాయాచురల్ అని రాసి ఉన్న కూడా అందులో చాలా షుగర్ మరియు ఫ్లేవర్స్ కలుపుతారు వాటికంటే ఇంట్లో తాజా పండ్లు తో తెచ్చుకొని తింటే ఫైబర్ కూర బాడీ కందుతుంది
అవునండి జ్యూస్ రూపంలో కొన్ కంటే పండ్లను నేరుగా నమిలి తినడమే చాలా మంచిది అలాగే చాలా మంది వేడి వేడి అన్నాన్ని లేదా కూరలను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఆఫీస్క్ తెచ్చుకుంటారు ఆ వేడికి ప్లాస్టిక్ లోని కెమికల్ ఫుడ్ లో కలిపి క్యాన్సర్ లాంటి రోగాలక్ కారణమవుతయట
అవునండి నేను కూడా ఈ మధ్య విన్నాను అందుకే మా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాని తీసేసి కేవలం స్టీల్ లేద గాజు పాత్రలే వాడుతున్నాము అలాగే ఈ మధ్య ఆఫీసుల్లో ప్రతి గంటకి టీ లేదా కాఫీ తాగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా దీని గురించి ఏమంటారు
అది చాలా పెద్దవి యా వ్యసనం అయిపోయిందండి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు టీ తాగితే పర్లేదు కని ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకి ఐదు ఆరు సార్లు తాగితే అందులో ఉండే కెఫెన్ వల్ల ఆకలి చచ్చిపోతుంది నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి
నిజమేనండి టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీ లేదా కేవలం గోరువెచ్చ నీరు తాగడం అలవాటు చేసుకుంటే బాడీలోని టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి సరేకాని మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారి లేదా పండుక పండుగకి ఉపవాసాలు ఉండేవాళ్ళం కదా దాని వెనుక కూడ ఏమైనా సైన్స్ ఉందా
చాలా పెద్ద సైన్స్ ఉందండి వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది లోపాల్ పెరు పేరుకుపోయిన వ్యర్థాలన్నిటినీ క్లీన్ అయిపోతాయి మన శరీర కణాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి ఇప్పుడు ఇదే విదేశాల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెద్ద ట్రెండ్ నడుస్తుంది
మన వాళ్ళు ఎప్పుడో చెప్పిన విషయాల్ని ఇప్పుడు విదేశీయులు కొత్త పేరుతో చెప్తే దాన్ని మనం నమ్మేటట్లు నమ్ నమ్ముతున్నా హ ఇదంతా చూస్తుంటే నాకు మన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పట్లో డబ్బుకు చాలా విలువ ఉం డెది మన చిన్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ గా ప్రశాంతంగా ఉండేది
ఉ అవునండి అప్పట్లో డబ్బుకి చాలా విలువ ఉండేది మన చిన్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ గా ప్రశాంతంగా ఉండేది సాయంత్రం అయితే చాలు ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళం చీకటి పడే వరకు ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం కాదు
నిజమే ఇప్పుడు పిల్లలకి అదృష్టం లేదు ఎప్పుడు చేతిలో ఫోన్ లేదా కంప్యూటర్ గేమ్స్ కూడ అందులోనే ఆడుకుంటున్నారు షరీరక శ్రమ అనేది అస్సలు లేదు నేను చిన్నప్పుడు దాగుడు మూతలు గిల్లిదండ తొక్కుడు బిల్ల లాంటివి ఆడేవాళ్ళం
కరెక్టేనండి పైగా అప్పట్లో టీవీలో వారానికి ఒకసారి మాత్రమే సినిమా వచ్చేది దానికోసం ఊరంతా ఒకే చోట కూర్చుని చూసేవారు ఆ అనందమే వేరు ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఫోన్ లోని వేల సినిమాలు ఉంటున్నాయి కానీ కూర్చొని చూసే ఓపిక ఆ ప్రశాంతత ఎవ్వరికి ఉండట్లేదు
అవును టెక్నాలజి పెరగడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి కానీ మనుషుల మధ్య బంధాలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి పక్క పక్కన కూర్చున్నా కూడా మాట్లాడకుండా ఎవరు ఫోన్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కదా
ఆవునండి నిత్యావసర వస్తువులు పప్పులు నూనెలు ఒకటేమిటి అన్నంటి ధరలు పెరిగిపోయాయి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం చాలా కష్టంగా మారిపోతుంది జీవితాలు మాత్రం అంతే ఉంటాయి కానీ ఖర్చులు మాత్రం రెట్టింపు
అవును దీనికి తోడు పిల్లల స్కూల్ ఫీజులు కరెంటు బిల్లులన్నీ కలిపితే నెలాఖరు వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు అందుకే ఈ మధ్య మేము బయట హోటళ్కి తినడం అనవాతమైన షాపింగ్ చేయడం పూర్తి టిగా తగ్గించేసాం
చాలా మంచి పని చేశారండి ఈ రోజుల్లో పదుపు చేయడం చాలా ముఖ్యం రేపుొద్దుని ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చేతిలో డబ్బులు ఉండాలి కదా
సరే అండి మరొకసారి తర్వాత కలుసుకొని మళ్ళీ చర్చించుకుందం సరేనండి బాయ్